హలో హలో
హలో
ఆ బాగున్నారా ఆ బాగున్నామ్
ఏం చేస్తున్నారు
ఏమి లేదు ఇప్పుడే లంచ్ అయిపోయింది ఆ లంచ్ చేసామండి అవునా ఆ అయిపోయిందడి ఇంతకముందే అయి టిఫిన్ చేసారు మా
మార్నింగా అండి ఇడ్లీ చేసినామండి
లంచ్ కి ఏం చేసారు మరి స్పెషల్
మీరేం చేస్తున్నారు అండి
మాది ఇవాళ్ల బ్రింజాలు బ్రింజాల్ చేసినింది వంకాయ్ చేసినా
ఆహా మీ దగ్గర పోలాల ఫెస్టివల్ ఏ విధంగా జరుపుకుంటారండి
పోలాల ఫెస్టివల్ బాగా మంచిగా జరుపుకుంటారండి ఇక్కడ మా దగ్గర ఇలా ఆపి ఆ అది గారెలు చేసారు ఆ ఎడ్లను మంచిగా వాటర్ తో జడిగి వాటి కన్నీ పెట్టేసి ఆ సాయంత్రం టైం ఇళ్ళ ఎడ్లను ఊరేగిస్తారు అవునండి మా దగ్గర కూడా అలానే చేస్తారండి ఊరేగించి వచ్చిన తర్వాత్ గారెలు ఒక పాసమన్న అవన్నీ ఎడ్లకి పెట్టిన తర్వాత అ నైవేద్యం లాగా పెట్టి తి టారు అవునా మా దగ్గర అయితే పోచ్ ఫోన్లాలో పండగ ప్రత్యేకం అండి మది పెద్ద పండుగ అదే అండి ఆ మ్మ్ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం ఆ పండగ అంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద మొక్కుకుంటాం అండి మేము బియ్యం ఇస్తాం
ఆ ఆ రోజు ఇస్తామండి ఆ రోజు ఉపవాసం మళ్ళీ వాళ్ళకి నచ్చినటువంటి వంటకాలన్ని చేసాలు ఆ వాళ్ళకి ఇంకా సాయంత్రం గారెలు అవి ఇవి చేసి చీరక పెడతామండి అంటే ఆడవాళ్ళ అయితే చీర పెడతాము మగవాళ్ళ కంటే దోతి
ధోతి పంచలు పెడతం అండి
ఆ
ఆ ఇంకా ఇ వంటలు కూడా మనకి ఇష్టమైనవి చెయ్యమండి ఆ వాళ్లకి ఇష్టమైనవి వాళ్లకు నచ్చినవి మాత్రమే చేస్తాం గారెలు చేస్తాం పూరీలు చేస్తాము స్వీట్ ఏదన్నా ఐటమ్ చేస్తామండి మ్మ్ అస్సలు అంటే మొత్తం ఫాస్టింగ్ ఓన్లీ వాటర్ తాగి ఉంటాము ఆ ఇంకేంటంటే అసలు మా పెద్దవాళ్ళు వాళ్లు అయితే త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండేవాళ్ళండి ఆ ఇప్పుడు ఈ ఒక రోజు ఉండడం ఎక్కువ అయిపోతుంది ఒక్క రోజు ఉండాడమే ఎక్కువ అవుతుందండి ఇప్పుడు ఈ వాతావరణం ఇవన్నీ బట్టి కూడా అసలు ఒక్కపొద్దు ఉండుడంటే పెద్ద గగనం అయిపోతాంది
అట్లాయి
అట్లాయి ఈ మధ్య ఒక్క ఒక రోజే ఉండడం అయితుందండి అప్పడి వాళ్లది వేరే ఉంటాయి లేండి ఇప్పటి జనరేషన్ కి అప్పటి జనరేషన్ కి బాగా తేడా ఉంటుందండి అవునవును దేనికైన కూడా
ఆ
వాళ్లు ఇప్పుడు ఉన్నారంటే వాళ్లు ఇంకాగనే గట్టిగా ఉన్నారు మనతోని అట్లా కాదు
అ అవునండి వాళ్లు తినే ఆహారం చాలా మంచిగా ఉండే అండి మన దగ్గర మనం ఇప్పుడు తినే ఆహారం మొత్తం కల్తి అందుకే మనతోటి అసలు ఏం
ఉపవాసం అని అట్ల ఏం అవుతాలేదు కదా మందులతోనే తయారైపోతుండా అన్నీ కూడా అదే కదా బాగా కెమికల్స్ కలుపుతున్నారు ప్రతి ఒక దాంట్లో ముందు వాళ్లు జొన్న అన్నం ఆ రాగి గట్క అట్లా తినేవాళ్లు ఇప్పుడు మనం ఓ ఒన్లీ మందుల తోటి స్పేర్డ్ అయినవి అన్నీ తింటున్నం తిందామన్నా ఇప్పుడు ఆ మందు కొట్టంది అవి కూడా పండట్లేదు అప్పుడు ఒకప్పుడు వాటికి మందు లేకుండా పండేది ఉన ఇప్పుడు మనకు అన్ని దొరికిన కూడా అన్ని కూడా మందులతోనే తయారు
అవును ఇప్పుడు భూమి మొత్తం మందులకు అలవాటు అయిపోయినట్టు అయిందండి అచ్
అట్లా అయ్యి ప్రతీ దానికి మందు లేకుండా ఏదైతలేదు ఏదీ అవ్వట్లేదు అందుకే ఎన్నో అన్ని రోగాలు కూడా అన్నే మ్మ్ మనం ఎన్ని అంటే హెల్ది అనేసి చాల
తింటున్నామా మనకు కూడా రోగాలు అన్ని రకాలు వస్తున్నాయ
ఆ వస్తున్నాయి ఇంకా పల్లె వాతావరణం కొంచెం బెటర్ ఇప్పుడు ఎందుకంటే ఆ చెట్లు గాని వాగులు గాని మొక్కలు గాని ఆ పొల్యూషన్ తక్కువ దాని వల్ల పల్లెటూరు వాతా వరణం బాగుంటది కాని పల్లెటూరు వాతావరణం బాగుంటదండి ఎందుకంటే వాతావర సిటీలో అయితే ఇంకా ఎక్కువ పొల్యూషన్ అయి ఉంటందండి ఆ పొల్యూషన్ వల్ల ఆ సిటీలో ఉన్న వాళ్లకైతే ఇంకా అనారోగ్యాలు
బాగా హ ఇది ఏమంటారు లంగ్స్ ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ ఉంటారండి
ఉండడం ఎందుకంటే తిన్నదంటే రెస్ట్ తీసుకోవడం కూర్చోవడం ఆ వాళ్లకి ఏం పని లేదు ఎండ ఎక్కువ తగలదు కదండి ఎండ తగలదు పని లేదు
ఆ అదే ఎక్కువ వర్క్ చేయరు అంటే బాడీలో చెమట పోతేనే ఎవరైనా హెల్దీగా ఉంటారండి
అవును అదే మనం పల్లెటూర్లలో అయితే ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటందండి అవున
అది ఇది చేసే వరకి వాళ్ళు హెల్తీగా క
అంటే అ ఎక్సర్సైజ్ లాగా అయిపో మళ్ళీ ఇంకోటి ఏంటే ఖాళీగా ఉండ కద చేల్లల పని పని ఇప్పుడైతే ఇంకా మట్టి పని ఆ పని పని అన్ని అసల్ కాలి కలిగ అన్న ఉండనే ఉంటు డరు అసలు అవును దాన్ని వల్ల కూడా కొంచెం అనారోగ్యాలు తక్కువ ఊర్లల్లో చూసుకుంటారు సిటీల కంటే ఊర్లలోనేయితే కొ తక్కువనే చెప్ారు అవునవు అవును పల్లె వాతావరణే మా బాగుంటదండి అవును పల్లె వాతావరణమే బాగుంటది సిటీ సిటీ వాళ్ళ కూడా చాలా మంది అంటే ప్లేస్ దొరికితే పల్లె పల్లె చిత్తూరులోనే ఇకునాలని చూస్తున్నారు అవును అవునా ఇప్పుడు చాలా మంది కూడా ఇక ల్యాండ్స్ కి ఎక్కువ
ఆ ఎందంటే ఫార్మస్ బాగా కట్టేసుకొని వాతావరణం అంటే చెట్లు అవి పెట్టి పొల్యూషన్ లేని ప్లేస్ చూసుకుంటా
చసుకుంటున్నారు అవున అట్లనే చేస్తున్నారు
ఇంకా పొలాలు ఏ విధంగా చేసుకుంటారండి
పోలలు ఇగా మంచిగా గారెలు వేసుకుంటాం ఇంకా అప్పుడు అప్పుడు ఎట్లా అంటే మన ఆడబిడ్డలను కూడా తీసుకొచ్చుకుంటాం మేమైతే
అవునా
క ఎంత ఏది ఉన్నా కూడా ఆ పూలాల పండగ అంటే పెద్ద పండగ కాబట్టి ఆడబిడ్డలు కూడా మ దసరా పండగ అయితే ఎట్లా వస్తారో ఆ పూలాల పండగ కూడా ఆలు మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికిళ్తాం అవునా కానీ మా దాంట్లో అట్లుండదండి ఏంటంట అంటే అత్తగా ఇంట్లో అంటే అక్కడ మొక్కడం కావటి వాళ్ళు పోయిన వాళ్ళ పేరు మీద మొ రు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉంటారండి అవునా
మా దాంట్లో దీపావళికి తీసుకెళ్తారు
తీకెళ్త కంపల్ర మా పట్లో పొలాలకు కూడా వస్తారు పూలాల్లో కూడా దసరా లాగానే బాగా ఘనంగా వేసుకుంట దాంట్లో ెడీ అవును ఒక గంగి రెద్దులు ఎట్లా రెడీ చేస్తారో అట్లా రెడీ చేస్తారు
సేమ్ అట్లనే చేస్తారండి ఇంకా ఊరేగింపు
సాయంత్రం టైమ్ లో మంచిగా బ్యాండుల తోనీ ఆ చక్క ఎక్కడ టెంపుల్స్ ఉ దగ్గర ఉన్న టెంపుల్లకు తీసుకెళ్తారు.
మా దాంట్ల కూడ అట్లనే అండి దగ్గర ఉన్న పోచమ్మ దగ్గర తీసుకెళ్ళీ ఊరేగిం పు చేసి అందరు తీసుకొస్తరండి, మా ఊర్లో ఏంటంటే అందరు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటరు. అందరు తీసుకెళ్తరు చూడ్డానికి చాలా బాగుంటది.
బాగుంటాదండి
అ
మా దగ్గర గూడ మస్తు బ్యాండుల తోని ఆ అవునా ఇంకా అప్పటి అప్పటి అప్పటి ఉన్న వాళ్ళయితే ఈ దోమలు
అ
పోవళ్ళని డెంగ్యూ మస్తు ఇగ చాలా సంబరంగా చేసుకుంటరు ఇగ ఈ పండగని అయితే
టంటే జనరేషన్ లో అట్ల అన్డానికి సిగ్గుపడుతున్నారు. అంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని!
ఏమనుకుంటారో అని కానీ, అప్పుడు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం అంటారు. అంటరంటారు కొంచము వయసు తోటి ఉన్న వాళ్ళుంటే అంటారండి, మళ్ళీ మాదిగో కట్టుకుంటారు చిన్న పిల్లలు. అవును మ్ చాలా బాగుంటది అదంతా పై ఇట్లా ఈ పని ఇట్ల నడుస్తా ఉంటరు. వాటిని ఇగ రేప్ బడగానంగా వాటిని మొత్తం ఇట్ల తీసుకెళ్ళి పడేస్తరు. వాటిని గూడ ఇట్ల ఒక పూజ చేసినట్టుగా చే
అవును చె పూజ చేసినట్టు చేసి, ఒక ఆకు లాంటిది తీసుకస్తరండి. ప్రతి ఒక్కరి ఇంటికి ఇచ్చి వెళ్తరు. అది గడప ముందు పెట్టాలనేసి చెప్త
చెప్తరు అవునవును. మళ్ళీ ఎద్దులనవీ తీసుకెళ్ళీ అక్కడి నుంచి బొ ట్టు తీసుకచ్చి అక్కడున్న వాళ్ళందరికి కూడా పెడుతరు. ఆఁ అవును మ్ మా దగ్గర సేమ్ అట్లనే జర్ బొట్టు తీసుకచ్చి బెడతారు ఎంత ఎంతైనా ఫ్రెష్ యీ సుట్టాల ఆఁ అవునండి పండగ వాతావరణమే మొత్తం చేంజ్ అయిపో తది. ఆ చేంజ్ అయిపోతది.
మా దగ్గర అయితే మూడు రోజులండి ఒక రోజు చిన్న పొలలు అనేసి, నెక్స్ట్ రోజు పోలాల నా ఆ థర్డ్ రోజేమో గురుగులు అనేసి చేస్తమండి. ఎడ్లనంటే మట్టి తీసుకొచ్చి ఆ డప్పుల తోటి వెళ్ళి మట్టి తీసుకొచ్చి ఎడ్ల లాగా రెండు జ జత ఎడ్లనిచ్చేస్తరు. వాటిని ఒక రోజు ఉంచుతరు పొలాల రోజు చేస్తే ఆ రోజు ఉంచుతరు అండి ఇంట్లో. ఇట్ల బయట ఉంచుతరు
ఉంచుతరు, ఆఁ
ఇంకో రోజు ఏం చేస్తారు అంటే వెడ్ ఎడ్లు పంపుతరండి. వాగుల తీసుకెళ్తరు అంటే జంట ఉన్నా ఆ ఉంటరా ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు జంట ఉంటరు హస్బెండ్, వైఫ్ ఇద్దరు ఉంటరు కదా! అ అట్ ఇట్ల ఉన్న వాళ్ళు మాత్రమే ఎడ్లని తీసుకెళ్తారు. ఓ గంపలేసుకొని పసుపు, కుంకుమల
మా దాని మీద కప్పేసుకొని మరీ తీసుకెళ్తరు. ఆ ఆఁ ఆఁ ఆఁ
తీసుకొని అక్కడ వెళ్ళేసి వాగు దగ్గర వెళ్ళి పెట్టి, వాగులో అంటే వంపీ, పసుపు కుంకుమ అన్ని
పెట్టేకుంటరు. మ్ మా దగ్గర కూడ అట్లనే చేస్తరండి. మా దగ్గర గూడ అట్లనే చేస్తరు.
మ్ మ్ అవునా సరే అండి.